ఆ
హలో
అ
ఎం చేస్తునావ్
ఏ లేదు బాగున్నావా
బాగున్నం నవ్వు బాగున్నావా
ఆ బానే ఉన్నా ఏడున్నవ్
నేను పని మీద బయటకొచ్చిన
అవునా ఏ ఊర్లో
మా పక్క ఊర్లో ఉన్న మామిడికా మామిడి తోట అలా మాడూకైలు కోస్తాన్కొచ్చినం
అవునా
ఆ అమ్మ వాళ్ళు ఏం చేస్త ఆళ్ళు
నేను మీలానే కాళీ అదే హైదరాబాద్ పోదామన్నారు ఆ ట్రిప్ ఏమైందంది అని
నైటు ఆ అడిగిన కొంతమందిని
ఆ
పోదామని అన్నారు పైసలు రెడీ చేస్కోమని అన్నా ఇయలా ఇకిద్దరు ఉన్నారు వాళ్ళని ఫోన్ చేసి అడిగి చెప్తా నీకెప్పుడు పోదామని హ
నిన్న ఒక మా మా ఫ్రెండ్స్ కూడా ఒక పది మందింకి వస్తున్నారు
ఆ
అడుగుతా
సరే మరి పోదు వెళ్దాం
ఎంత పట్టుకు పోమంటావ్
ఆన్రేంజ్ చేస్కుందాం ఒక
ఫైవ్ కే
ఆ ఫైవ్ కే రెడీ చేస్కున్నాం
జల్ది తిరిగి రావాల ఇప్పుడే మళ్ళీ మళ్ళీ బొం
ఎక్కేమ్మేం తిరుగుదాం ఎక్కడెక్కడ తిరుగుదాం
ఎక్కడ హైదరాబాదుక ఫస్ట్ యాదరిగ కూడా స్టార్ట్ చేద్దాం
ఆ
యాదరి గుట్ట స్వర్ణగిరి ట్యాంగ్ బండ్ హైటెక్ సిటీ ఒక రో ఒక రెండు రోజులు టెంపుల్స్
అ
ఇంకా రెండు రోజులు ఒక రోజు రామోజీ ఫిల్మ్ సిటీ అయిపోతుది ఒక రోజు మొత్తం ఒక రోజు మొత్తం వండర్లా
స్వర్ణగిరి బాగుంటదంటగా స్వర్ణగిరి
స్వర్ణగిరి ఇస్కాన్ టెంపుల్ కి ఒక రోజు పడుతుంది యాయరిగుట్టకు అటక్క రెండు రోలు అవును పోవాలి అన్ని అన్ని నేను కూడా ఎప్పుడు పోలేదు రీల్స్లా చూసినా
ఆహా ఎంత పడుతుదో
చాలనే పడతాయిడి స్వర్ణగిరి ఫ్రీయ యాదిగు ఫ్రీయ కాని రామోజీ ఫిలిమ్ సిటీ అయితే రెండు వేలు
ఉహు మా ఫ్రెండ్స్ కూడా చెప్పిన రెడీ చేసుకోరు మని పొ వెళ్దామని
అవునా
ఉమ్ తిన్నావా మరే?
ఆ తిన్నా నువ్ తిన్నావా?
తిన్న తిన్నా ఇప్పుడే తిన్నాం
ఇంకోటి తెలుసా ఇంకా హైటెక్ సిటీ లా నీల ఫోర్ ఛాయ్ ఫుల్ ఫేమస్
అమ్మను అవున
ఉమ్ ఒక ఛాయ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పడుతుది.
ఆ నేను కూడా విన్నా పోలే గాని విన్నది
పోలేదా పోదాం మీసారి పోయి మ చన్న తిరిగిబస్తు
ఆహా
సేవ సిన్నునయ్
ఎగ్జామ్స్ అయిపోయినయ్ నాయ్
ఇష్ట
ఆ ఈ మంత్ లో రిజల్ట్ వత్తది
కొచింగ్ అండి ఇంగాల
ఆ ఆ
పోచింగేన హైదరావాల
ఆహా కోచింగ్ తీసుకున్నాం అనుకుంటాను
ఆ
తెలిసిన అన్నున్నాడు చూడమని చెప్పిన
ఆహా
ఫీజ్ కూడా మాట్లాడి ఆ రూమ్ కూడా చూడమని చెప్పిన
కానీ ఈ సారి అయితే మనం పక్కా పోవాలి హైదరాబాద్
ఆ పోదాం పోయి తిరుగుద్దాం, పోయి తిరుగుద్దాం
అక్కడ నైట్ నైట్ రేట్ బాగుంటదంటగా నిజమేనా
ఆహమ్
ఆహా
అన్నీ తిరిగోద్దాం పోయి
ఆ అడ హైటెక్ సిట్లా బైక్ రైడల్తార మంచి మంచి రైడర్లు
అవునా
హ అన్నది స్టంట్లు చేస్తారంట ఆడ
నువ్ పోయినవ?
లేదు రీల్స్ లో చూసిన
రీల్స్లా చూసినావా
ఆ
ఓ లన ఉన్నారా తెలిసిన వాళ్ళు అక్కడ
ఆ ఉన్నారు మా వాళ్ళు ఇద్దరు
అడుగు ఎక్కడెక్కడ మంచిగా ఉంటది ఎట్లా పోవాలి ఇట్లా ఇన్ఫర్మేషన్ అడుగు
ఒక్క టూ డేస్కి అయితే మనకు బైక్స్
తెూసుకున్నతే నాకు ఆ
లేకపోతే ఇస్తారు కదా డబ్బులుకి టూ డేస్ అట్లా వాళ్ళ దగ్గరకి పోయి ఒక టూ బైక్స్ అన్న తీసుకొని మంచిగ తిరుగుదామని
ఓకే ఎల్దాం తిన్నావా మరి నువ్వు
ఆ తిన్నా అన్న తిన్నావా నువ్వు
తిన్నం తిన్నం
ఎ వసం ఇంటికి ఎప్పుడు పోతావ్ మరి
ఇంటికి సాయంత్రం ఇక
అవునా వర్క్ ఏంటిది మరి
మామిడి కాయలు కోసుడే
ఆహా
ఇప్పుడే అన్నం తిన్నాం కొద్దిసేపు కూర్చుందాం అని కూర్చున్నాం
ఎవరెవరు పోయిరు
నేను మా ఫ్రెండ్స్ తమ్మునళ్ళు
ఆహా
మా ఫ్రెండ్స్ వరంగల్ నుంచల్లి కూడా చాలా మంది వస్తా అని చెప్పిళ్ళు
అవునా వరంగల్ అయితే మనం ఇక్కడ మనం టికెట్ తీసుకుని అక్కడ వెనుకోవళ్ళం కలిస్తే అయిపోతది
ఆ మనం అక్కడికి పోయి ఆయనకి వెళ్ళి అందరం కలిసి పోదాం పోయి అక్కడ దిగి టిఫిన్ గిట్లా ఏమన్నా చేసి
స్వర్ణగిరికి అయితే నైట్ పోవాలి మరి నైట్ అయితే మంచిగా ఉంటది
ఆ నైట్ లైటింగ్ బాగుంటది అంటగా
ఆ
ఆ ఫస్ట్ పోయి రూమ్ తీసుకుందాం
ఓకే
రూమ్ తీసుకొని ఇక ప్లానింగ్ చేద్దాం ఇటు దగ్గర ఆ రూమ్ కు ఇక్కడ దగ్గర ఉంటే అటు పోయి తానమ్ చేసి ర రేడీ అయి అటు పోయి చూసుకొని మళ్ళా టెంపుల్ లోకి వెళ్ళిపోయి తిరిగి వద్దాం మా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కలుద్దాం
అవున వస్తారా వాళ్ళు కూడా తిరిగనీకి
వత్తర్ వత్తరు
ఇంకా చార్మినర్ అయితే చార్మినర్ కు మెయిన్ గా పోవాలి మనం అక్కడ మంచిగా ఉంటదంట ఫేమస్ చాయ్ బ్యాంగిల్స్ ఇట్లా మంచి మంచిగా దొరుకుతాయంట
ఆహా
మా చెల్లి వాళ్ళు ఊకె బ్యాంగిల్స్ కొనుక్కరా బ్యాంగిల్స్ కొనుక్కరా అంటున్నారు
ఆ వెళ్ళినప్పుడు పట్టుకొద్దాం
ఆ
ఎప్పుడు పోదాం అంటావ్
పోదం అన్న ఒక రోజు సండే చూసుకొని పోదామా
ఉ సండే చూసుకొని పోయి టూ త్రీ డేస్ తిరిగి
ఆ టూ త్రీ డేస్కి ఎక్కవ నే పడతాదనుకుంటా
హ్మ్ ఎ ఆది ఎంత పడుతే అంత ఎంజాయ్ చేసి అన్నీ తిరిగి వోద్దాం అన్ని చూసి
ఓకే అన్న ఎక్కువ మంది అయినా కూడా మల్లా ఇబ్బందే కొంతమందిని అడుగు
అదే అదే వరంగల్ లో ఒక ఇద్దరు ముగ్గురు వస్తా అన్నారు
హ్మ్
హ్మ్ మనం ఇక్కడి నుంచాలి ఇంకా ఇద్దరు ముగ్గురు అయితారు మొత్తం ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితరేమో
చాలు మళ్ళ అక్కడ ఇద్దరున్నారు మనోళ్ళు
హ్మ్ ఏంగాదు రూమ్ తీసుకొని అక్కడి నుంచెల్లి
హుం
అన్ అన్నీ తిరిగిఓద్దాం
అట్లయితే ఫైవ్ కే సరిపోవన్నా
సరిపోవా
ఇంకా చానా పడుతయి అరే ఫైయే వర్కతే తిరుగుదాం సరిపోకపోతే లోన్ తీసుకుందాం యాప్ లో
హ్మ్ చూదాం ఇంటి కాడ అడుగుత
డబ్బులు మెయిన్ కదా ఎటుపోయినా డబ్బులు అయితయి హైదరాబాద్ లా
కొన్నన్నీన్నాయలే కాని కొన్ని ఇంటికాడ అడిగి రెడీ చేసుకుంటాం
ఉ హు ఇంకాన్నా ఏం సంగతి
రేపు వస్తావ మరి మామిడిగాయలు కోస్తానికి
రేపు నీకు మార్నింగ్ కాల్ చేస్తా వచ్చేది రాంధీ
నింజేస్తమరే
ఆ
ఇంకా గుడా వాళ్ళ న వస్తు ఉంటే చూడు అయ్యి ఈ మా తోట ఆ లేదు మేము ఐదుగురం వచ్చినాం
ఆ
తోటయినే ఇంకొక ఐదుగురిని తీసుకొని రా ఇల్లు గాక అని చెప్పిండు
ఉ
హ్మ్ అదే ఇంకోవళ్ళన్నన్నరేమనే అడుగుదామ అని అడిగిన
లేరన్న మన దగ్గర ఎవలోస్తరన్నా ఎవరార్
ఉంతేనా
గోల్కొండ ఫోర్డ్ మర్చిపోనా గోల్కొండ ఫోర్డ్ గుడా పోవాలే
ఆ ఫేమస్గా అది
ఆ అది గోళకొండ మన యాదోస్ అంటది
ఇంతవరకు పోలే అక్కడికి
హ్మ్
గోల్కొన్న కోట ట్యాంక్ ట్యాంక్ బాండు
ట్యాంగ్ బండ్ల అది ఉంటది షీప్స్ ఉంటయి
హ్మ్ ఎక్కుదాం అవి కూడా బోట్ బోటింగ్ చేద్దాం
ఉమ్ బోటింగ్ చేయాలి ఎందుకంటే అది ఒక్క మెమోరీ ఉంటది
ఆ మరి ఈ సండే పోదాం ఈ సండే మనీ రా అరేంజ్ చేసుకొని పోదాము
ఆ ఈ సండే అయితే బావుంటది తగ్గ
మన తిన్నాము కానీ మీ ఫ్రెండ్స్ని మళ్ళా ఫోన్ చేసి ఆ కనుక్కో ఇట్లా సండే ఎళ్దామని అందరికీ ఇన్ ఇన్ఫర్మేషన్ చెప్పు
ఆ ఓకే చెప్తా
సరే మరి రేపు నేను ఫోన్ చేస్సా మార్నింగ్
ఆ
సరే మరి ఉంటన్న
ఓకె అన్న బాయ్
ఆ బాయ్ నేను ఫోన్ చేస్తా రేపు
ఆ ఓకే